హలో హలో బాగున్నారా ఆ బాగున్నామండి మీరు బాగున్నారా ఏం తెలేడంండి ఇప్పుడే భోజనం అయింది మీరు భోజ చేసారా
ఆ తిన్నామండి
ఉమ్
ఏం చేశారు అ
చెసారు వాంటా నేను ఈ రోజు పప్పు ఆకుర పప్పు చేసినానండి మీరేం చేసారో. ఉహ్ ప్రొద్దున చపాతి, బీట్రూట్ ఫ్రై చేసిన్ అవునండి మీరు? ఉహ్ హు
తిన్నారా
ఉహ్ తిన్నామండి. మీర్ తిన్నారా ఉహ్ లేదండి. ఇప్పుడే ఫ్రీ గా ఉన్నాను. కూర్చున్నాను మీరేం చేస్తున్నారు. ఉహ్ హు
ఉహ్
మీరు ఇప్పుడు ఏం వంట చేసినారంండి.
అన్నం చేసి సాంబార్ అండి.
ఉహ్ సాంబార సాంబార్ ఎట్లా చేసినారో ఒకసారి చెప్తారా నాక్
ఆహ్ చెప్తామండి. అంటే వెజిటేబుల్స్ ఉంటాయి కదా ఇది క్యారెట్, ముల్లంగి, బీన్సు
ఉహ్ ఉహ్ ఉహ్ ఉహ్ ఉహ్ ఉహ్ ఉహ్ ఉహ్ ఉహ్. ఉహ్ మేం అంతే అండి ఫస్ట్ వెజిటబుల్స్ అన్ని బాగ్ క్లీన్ వాష్ చేసి
ఉహ్
తర్వాత అవన్నీ కట్ చేసుకోని ఒక సైడ్ పప్పుంతా ఉడ్కబేడతాను క్ కార్లో తర్వాత్ త ఫస్ట్ మళ్ళీ కొద్దిగా ఆయిల్ పోసుకొని దాంట్లో అన్నీ పోపు దినుసులు అన్నీ వేసుకొని. తర్వాత విజ్ టేబుల్స్ అన్నీ బాగా ఎసి దాంట్లో బాగా మగ్గిన తర్వాత అంటే మగ్గడం తర్వాత సపరేట్ నూనెలోనే నూనెలోనే ఆయిల్ లోనే మగ్గనిచ్చి తర్వాత ఆ పప్పుని కొద్దిగా మెదు కప్పుకొని ఆ పప్పుని వెజిటేబుల్స్ దాంట్లోకి కలిపేస్తాను ఆ ఆ అవునండి ఊరికి తర్వాత లాస్ట్ లో కొంచెం కోది కుమరా రసం సాంబార్ పొడి తర్వాతో వచ్చేసి ఇంకా కొద్దిగా కారంము కొద్దిగా పసుపు కొద్ది కొద్దిగా ఉప్పు వేస్తాను హు ఉ మీ సైడ్ విలేజ్ లో పండగలు చేస్తాంటారు కదా అవును ఇప్పుడు మయిన్ కదా అవునండి అవునండి ఎట్ల చేస్తారు ఉగాది అంటే ఫస్ట్ వచ్చి మాకు వచ్చేది మొదటి పండుగ ఆ పన్న ఇ వస్తా ఉంది అని అన్నప్పుడు వన్ వన్ వీక్ ముందే ఇల్ంతా బాగా శుభ్రం చేసుకు కుంటాం ఫస్ట్ అవునవునవును తర్వాత వచ్చేసి ఇంకా ఇం ఆ పండగ వస్తుంది పండగ రోజు మామూలుగా ఉదయమే లేసి ఐదు గంటలకి అట్లా ఆ తలంటు స్నానం చేసి తర్వాత వచ్చేసి పట్టు వస్త్రాలు ధరిస్తాం ఆ రోజు కొత్త బట్టలు వేసుకుంటా ఎందుకంటే అంటే అప్పుడు తోరణాలు కడతారు కదా మాములుగా అవునవును అవి ఇట్ల కడతారు మాలుగా మేము మామిడి తోరణాలు కడతాము అట్లే దాంట్లోనే కొంచెం వేపాకు అదంతా కలిపి సైడ్ పెడతాము మధ్యలో అంతా మామిడా కులు మామిడి పూత అక్కడక్కడ వేసి కట్టేసి తోరణాలు కడతాం ఉగాది పచ్చడి ఉగాది పచ్చడి అవునవును అది ఎట్లా చేస్తారు ఉగాది పచ్చడి ఫస్ట్ సెట్ చేసి కొద్దిగా వాటర్ తీసుకుంటాము. ఆ వాటర్లా ఆ అమ్మ. మాములుగా మామిడి పళ్ళు. చిన్ చేదు. పులుపు, తీపి, కారం. అట్లా ఆ వ. గురు. అట్లా. ఏస్. తి మొత్తం దాంట్లో మామిడి కాయలు, తర్వాత వొచ్చేసి, వేప పూత, బెల్లము. అన్ని మక్స్ చేసి పెడతారు, దేవుని దగ్గర నైవేద్యగా, అ తర్వాత, ఉమ్ పూజ అంత అయిపోనిచ్చి ప్రసాదంగా తీసుకుంటారు. ఉమ్ పూజ అంతా అయిపోనాక, ప్రసాదంగా తీసుకొని. తర్వాత మేము. ఇంకా బోన్ చేస్తాం అన్నమాట. అ స్వీట్స్ వొచ్చేసి బొబ్బట్లు చేస్. తము.
హు అంటే బొబ్బట్లు అంటే అట్లు అంటారు.
ఆహా హ బొబ్బట్లు అంటే ఓలిగలు అంటారు, మ సైడు ఓలిగలు తర్వాత. కు గుడాలు కుడుములు, అ టైప్ లో చేసుకుంటాము, ఉమ్ అ లెమన్ రైసు, ఆ అన్ని జెస్తాము, ఆరోజు గుడ. సాంబారు. తరువాత. పప్పు, అన్ని చేస్. దేవుని దగ్గర పెట్టుకొని, పూజ చేసుకొని తర్వాత తింటాం, ఆ అవును మన తెలుగు వాళ్ళకి ఫస్. అదేగా. ముఖ్యమైన పండుగ, కాబట్టి అక్కడ. నుంచి మిగితా. పండుగలన్నీ, స్టార్ట్ అయితాయి. అక్కడ ఫస్ట్ ఉగాది తర్వాత, ఆ అట్లా అవునండి అవును, ఉమ్. మీరు, మీరేమైనా వర్క్ చేస్తారా, ఇంట్లోనే ఉం. మేము ఇంట్లోనేనండి, ఏమి లేదు, మీరు, మీరు ఇంట్లో నేనా. ఇంట్లోనేనండి. పొద్దున లేసినప్పటి నుంచి, పని ఇంట్లో పనే సరిపోతుంది, కదా మీకు కూడా. పిల్లల్ని రడీ చేయడం. వాళ్ళని స్కూల్కి పంప్ పంపియడం అలాగే మా ఆయన్ని ఆఫీస్ కి పంపియడం తర్వాత మేము టిఫిన్ చేయడం కాఫీ పెట్టడం పిల్లలకి తినిపోయడం వాళ్ళని రెడీ చేయటం ఇవే సరిపోతాయి కదా అవును అవును అంటే ఫ్రీ గా వున్నప్పుడు టీవీ ఏం ఐనా ఆ అండి చూస్తాం చూస్తాం అంటే లైక్ సిరియల్ ఆ సీరియల్స్ చూస్తుంటాము మీరు మీరేం చేస్తారు ఫ్రీ గా ఉన్న టైం లో ఉ మార్నింగ్ ఎ పని అంతా కంప్లీట్ చేసేసుకుంట ఉ అవును లెండి మళ్ళీ బాబు స్కూల్ ను వచ్చిన తర్వాత తి పని చేస్తాను అంటే ఏం పని ఏం ఉండదు అవును అవును లెండి మేము సీరియల్స్ చూస్తాం హ్మ్ అవునులే మళ్ళీ ఫోర్ అయితానే టీ తాగుతామ్ మేము అంతే మళ్లీ ఫైవ్ అవగానే బాబుకి స్నానం చేపించి బాబును రెడీ చేసి ఉ అవును అవును ఆ తర్వాత పని ఉండదు మళ్ళా సెవెన్ నుంచి మళ్ళీ తినేకి ఏమన్నా చేసేది టిఫిన్ అన్నము అట్ల హ్మ్ నీరు మేమంతే అండి సాయంత్రం అయితానే పిల్లల్ని స్కూల్ నుంచే పిలుచుకొనొచ్చి వాళ్ళకి పాలు నాకు టీ కల్ప్ కొన్ని తాగేస్తాము ఇంగ తర్వాత్ అత్త వాళ్ళకి ఏమైనా స్నాక్స్ ఇస్తాను తర్వాత ఇంక్ దా పూజ చేసి సాయంత్రం తర్బా ద్ అ ఇంకా వంట రాత్రికి కావాల్సిన వంట చేస్తాను ఇవి ఓలిగలు మీరు బొబ్బట్లు అంటారే అవి ఎట్లా చేస్తారు ఆ మేము మా ఇక్కడ వచ్చేసి అవి ఓలిగలు ఫస్ట్ శనగ బాళ్ళు ఒక గంట ముందు నానేస్ టము వన్ దా ఒక కప్పు క ఒక ఒక కప్పు వాటర్ వేసి కుక్కర్ లో పెట్టేసి ఉడికిచ్చేస్తాము. ఒక త్రీ విజిల్స్ అట్లా అ ఆ తర్వాత ఆహా అప్పుడప్పుడు కాదండి ఫస్ట్ తర్వాత ఓచ్చేసి మైదా మైదా పిండి కొంచెం ఓలిగా రావ్వ అని దొరుకు తది మనకి కి రెండింటిని బాగా జోరుగా ఆ బాగా కొంచెం లూజ్ కన్సిస్టెన్సీలో మనం చేసుకుంటాం. అన్నమాట దాన్ని పిం పిసుక్కుంటం. పిండిని కలుపూకు టం ఆ ఆయిల్ పోస్తమ్ త్తం ఆయల్బోసి తర్వాత ఇ ఇప్పుడు మనకి పప్పు ఉడికి టుందిగా సనగ పప్పు దాన్ని తీసుకు కొని బాగా మెత్తగా మెనుపుకొని దాంట్లోకి కావలసి కొంతా బెల్లం వేసి, తర్వాత దాంట్లో యాలకులు ఆ కొద్దిగా సొంపు ఏసి బాగా ఆ మనకి అప్పుడే తెలుస్తూ ఆ ఆ ఏస్తారు ఏస్తారు ఏస్తారు బట్ మేము అయితే ఏయము. ఆ ఒక్కటి ఒకటే వేస్తాం మీ యాలాకు కులు సొంపు ఒకటే ఏస్తాం. తర్వాత ఈగ చిన్న చిన్నగా ఉండలు తీసుకొని ఆ చేస్తాం చేస్తాం మేమైతే పెద్దగానే చేసుకుంటాం అండి. మీరు ఎలా చేస్ కుంటారు మేము అంటే అండి, అవరేజ్‌గా హ్మ్ చిన్నగా చేసుకుంటాం అండి. ఆహా అవునా, ఆ పిండి తోనే కదా కుడుములు కూడా చేస్తారు అవునవును, దాంట్లో అయితే సెపరేట్ గోధుమ పిండి యూజ్ చేస్తారు కదా. అవునవునండి అవును కొంత మంది ఇదే ఫ్రిడ్జ్ వాడతారు ఆ ఆ ఆ కొంతమంది మైదా తర్వాత వచ్చేసి సూజీ కూడా యూజ్ చేస్తారు ఆ అదే దాన్నే ఓలిగ రవ్వ అంటారు దాన్ని యూజ్ చేసి రెండు రెండు కలిపి హే చేస్తారు కొంతమంది ఇది ఉత్ ఊరినే ఓలిగా ఊ ఇది మైదా ఒక్కటే కలుపుతారు కొంతమంది ఇది రవ్వను ను వచ్చే. ఒలిగా ది మైదా. రెండు కలుపుకుంటారు. కొంతమంది. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలా చే చేసే ఊం ఊం అవునవును. ఊం. హ్మ్ పూజ ప్రొద్దున్నే చేసేస్తారా మీరు ఆహ్ చేసేస్తాం అండి ప్రొద్దున్నే చేసేస్తాం మరి సాయంత్రం కూడా చేసుకుంటాం ప్రొద్దున్నే ఎంతకి లేస్తారు ప్రొద్దున్నే ఆరు గంటలకు. అట్లా లేస్తామండి ప్రొద్దున్న లేస్తాము తర్వాత పాలు అతను వస్తా. తడు. పాలు ఆతన్ తో పాలు పోయిచ్చ! ఉంటాము. ఇంకా అప్పుడునుంచి ఆహా లేదండి వస్తాయి రే ఇంటి దగ్గరికి. కస్తే ఇంటి దగ్గర అంటే అ కా ఏ లేదండి లేదు లేదు ఇంటి దగ్గరేమి ఆ ఆ అన్ని తీసుకుంటామండి మాకి మేము అండేది మామూలుగా అద్దయి ఇంట్లో అట్లా మ ముందర ఆ ప్లేస్ లేదు అందుకనేసి మేము ఆ ఆ అందుకనేసి ఇంకా మేమ అన్నీ కొను కొన్ని అవునండి కొ పిల్ల కొన్ని చేసిస్తామండి ఎప్పుడన్నా బాగలేదు అని అన్నప్పుడు బయట నుంచి కొ కొని వస్తాము ఇంట్లో స్నాక్స్ చేస్తాము మీరు మీ బాబుకి హెల్త్ గా హెల్తీ గా ఏమైనా చేస్తారా కొన్ని బిస్కెట్లు ఇలాంటివి అయితే తీసుకుంటాం హు హు ఇప్పుడు మీరు తిన్నారా ఆ అయిందండి తిన్నాము సరే అండీ సరే అండి ఉంటాము ఉంటాను హు